హలో
ఏం చేస్తున్నావు
హలో
హలో వినిపిస్తుందా
కొంచెం గట్టిగా మాట్లాడక ఈయన వాయిస్ ఇనిప్రదం లేదు
వినిపిస్తుందా ఇప్పుడు ఓకేనా
అహ్ ఇప్పుడు ఓకే చెప్పక్క ఎలా ఉన్నారు బావున్నారా? ఏం చేయలేదు అక్క, ఇప్పుడే ఇప్పుడే తిన్నాను కూర్చొని ఉన్నా
ఏం కర్రీ చేశావు
అలా రైస్ ను పెట్టీ టమాోటా చట్నీ
ఓకేనా ఓకే నీకు వచ్చా కుకింగ్ వచ్చా
ఆ వచ్చాక్క
ఏం చేస్తావు వెజ్ బాగా చేస్తావా నాన్ వెజ్ బాగా చేస్తావు
అన్నీ బాగా చేస్తాను అంతే
ఎక్కువ స్పెషల్ గా ఏది చేస్తే బాగుందంటారు
ఏది చేసినా బానే ఉంటుంది అక్క
ఒక్క స్పెషల్ ఏం లేదా స్పెషల్ అంటూ ఏది లేదా అంటున్నా ఒకటి బాగా ఇది బాగా చేస్తది ఏదైనా చేస్తే నువ్వే గుర్తుకొచ్చేటట్టు
ఇంగ వంట చేసే సరికి నేనే గుర్తొస్తానట్టు ఇంకా ఏదైనా రెండు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ స్వీట్స్ అనేది తక్కువగా తిండరు ఎక్ బు తినరు కానీ చేస్తున్న అవి కూడా చేస్తాను
బిర్యానీ
మ్ ఆ అవి మాత్రం ఇప్పటి వరకు ట్రై చే లేదు బిర్యానీ అవి నార్మల్గా కర్రీస్ కానీ అవి చే అంటేనే చేయడం వల్ల బిర్యానీ ఐటమ్స్ అలాంటివి ట్రై చేయలేదు అస ఇంత వరకు
ఎప్పుడైనా అంటే ఆ
చెయ్యాలి అనుకుంటున్నా గానీ టైం అనేది రావాలి కదా మనం చేయడానికి
వెరైటీగా ఏమన్నా వంట కుకింగ్ చేస్తావా వెరైటీగా ట్రై చేస్తావా ఎప్పుడైనా
ట్రై చేయలేదు చేయమని అడిగితే మాత్రం చేస్తాను నేను నా అంతటి నేను చేయను వాళ్ళు అడిగినారంటే ఇలా చెయ్ అని చేస్తాను అంటే వాళ్ళు ఒకవేళ మొబైల్ లో చూడడం ఏదైనా చెప్పడం చూడడం వింటారు కదా ఇలాంటి చూసినాను ఇట్లా చేయ అన్నారంటే
బిర్యానీ ఎప్పుడు చేయలే బిర్యానీ
ఆ ఎప్పుడు చేయలేదు అక్క నేను
వెజ్ బిర్యానీ
అలాంటి ఏం చెయలేదు నార్మల్ గా ఏదన్నా పలావ మాదిరి ఇలా వెజిటేబుల్ రై చేసే అలాంటివి చే చేస్తాను కానీ
మ్
స
బిర్యానీ అయితే చేయలే ఎప్పుడు
మ్ లేదు మాముగా కలర్ రైస్ అలాంటివి చేస్తాను బిర్యానీ రైస్ అనేది చేయలేదు చేయాలనుకుంటున్నాను టైం అనేది రా చుద్దాం చేయాలనున్నాను చేయ్యాలి మ్
మ్ మ్
మ్
ఈ రోజు ఏం చేసావు
అదే ఈ సంగ టమోటా చట్నీ అక్క టమోటా చట్నీ
టమాటో చట్నీ చేసావా
మ్ ఇంకా మార్నింగ అవి చిక్కుడు కా చిక్కుడు తాలింపు ఉన్నదా చిక్కుడు కాయలు అది ఇంకా ఇప్పుడు టమోట చట్నీ రాగి సంగ టి పెరుగు సమ్మదికి అవి తింటేనే కొంచెం బాగుంది కదా
అవును ప సాంబార్ అయినా లేకపోతే మజ్జిగ చల్ల
హు ఇంగ సంగతి లేకపోతే ఇప్పుడు ఏదన్న మిగిలి అన్నం కాని సంగటి కాని అందులో పాలుంటే పాలు పెరుగుంటే పెరుగు లేకపోతే నీళ్లయిన గాని పోసి ఈ అట్లానే మూత వేసి పెట్టి మార్నింగ్ కి తిన్నాకాని బాగుంటుంది బ్రేక్ ఫాస్ట్ లాగయినా తినచ్చు అది చల్వ చేస్తుంది బాగా చల్లగా ఉంటుంది తిన్నా కాని అంటే టౌన్ లలో తక్కువ పల్లెలలో ఎక్కువగా తింటారు అవి పొలాల దగ్గర పోయే వాళ్ళందుకు పెట్టుకొని
పప్పు చారు బెండకాయ పులుసు అని
హు
చల్లచారు
ఆ
ఇవి చేసుకొని తింటాం
ఇప్పుడు మిగిలిపోయిన అన్నము ఉన్నదంటేనా వాటర్ పోసి వాడరు కానీ లేదంటే పాలైన గానీ ఉన్నాయంట పాలైన కాంచి ఆ మిగిలిన అన్నంలో గానీ లేదంటే ఇప్పుడే ఫ్రెష్ గాని చేసిన అన్నం అయినా గాని అందులో పోసి కొద్దంతా తోరంటు వేసి పచ్చిమిర్చి ఆనియన్ అందులో వేసి మూత పెట్టి ఆ బాగుంటుంది అక్క
అంటే నైట్ వేసి మార్నింగ్ తినాలా
ఆ
హు
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లాగా తినొచ్చు చిన్న పిల్లలు కూడా అలవాటు చేసినా ఇంకా మంచిది చల్లగా ఉంటుంది తిన్నవంటే అను కాదు హల్త్ కూడా మంచిది తిన్నగానీ ఊ హు అయి లేవు అనుకున్నప్పుడు మధ్య పెరుగైన వేసుకోవచ్చు పాలు లేవు అనుకున్నప్పుడు పెరుగైనా వే పెట్టుకోవచ్చు లేదంటే వాటర్ అయినా కలిపి పెట్టచ్చు
రైతా తెలుసా రాయితా
ఆ తెలుసా
రైత ఆ అది బిర్యానీలో బాగుంటది
హు
ఉహు
నేను బిర్యానీ బాగా చేస్తాను బాగా చేస్తాను అంటారు బిర్యానీ వెజ్ లో ప పప్పు బాగా చేస్తాను తోటకూర పప్పు తోటకూర పప్పు ఎప్పుడైనా
తిన్నను అవును ఆకురలు తింటే ఇంకా చానా మంచిది హెల్దికే హు మునగ అకు అంటే మునగాకు సపరేట్ గా ఉడికించుకుంటావా అక్క
లేదు అయితే ఫస్ట్ మునుగా ఆకు ఉన్నావు పప్పు టమాటో వేసి
మునగ ఆకు అలానే వేస్తే నీకు చేదు వాస్తుంది కదా
ఆహా లేదు ఉడికిస్తా ఫస్ట్
ఆ అదే సపరేట్ గా ఉడికిస్తావా అంటున్నాను మునగాకు
ఆ మునగాకు పప్పు టమాటో ఆ ఆయిల్ పసుపు వేసి ఉడి కిస్తా కుక్కర్ లో వాటర్ పోసి
అంటే నువ్వు ఇందులోనే మునగాకు వేస్తాను అంటున్నావు కదా
లేదు లేదు ఆ లేదు చేదు ఏం రాలేదు పుల్పా పచ్చి పులుసు పోస్తా కొంచెం పుల్ల పుల్లగా
మునగాకు కొంచము చేద ఒడుస్తారు కదా సపరేట్ గా ఉడకబెట్టుకుని వేస్తారు ఆ హెల్త్ మునగాకు తింటే హెల్త్ కు మంచిది చానా కీళ్ళ నొప్పులు అలా ఆ రాకోకుండా కూడా ఉంటాయి నీకు
ఎళ్ళికి చాలా మంచిది మునగాకు
హ్మ్
కూరలు ఏవైనా చాలా మంచిది
మ్
కూర చెయ్
దాంతో ప్రొటీన్స్ విటమిన్స్ అన్ని ఉన్నాయి కదా నువ్వు ఇవి నాన్ వెజ్ చి నాన్ వెజ్ వె తి వెజ్ తిని నాన్ వెజ్ తినకపోయినా కానీ వెజ్ తిన్నా మంచిది కదా
అవును గోంగూర పప్పు చేస్తాం
ఉమ్ అవి కూడా హెల్త్ కి మంచిదే అది హెల్త్ కి ఎంత మంచిదో హె ల్త్ బలానికి గూడ అది మర్ అది కూడా అలానే ఉంటుంది కొన్ని టైమ్స్ హెల్త్ కు బావున్నప్పుడు తింటే పర్వాలేదు బాలేనప్పుడు తిన్నామంటే అది ఎఫెక్ట్ కొడుతుంది ఉమ్
ఇంకా
ఇంకా వంకాయ కానీ క్యారెటు బీట్రూటు
ఆ ఇవన్నీ వేసి వెజ్ పులావ్ లా కూడా చేయొచ్చు
చేయచ్చు
ఏమ ఏం వెజిటేబుల్స్ ల్య లేనప్పుడు అన్ని ఒక్కొక్క వెజిటేబుల్ ఉన్నా అన్ని
అది ఒకటి అది ఒకటి వేసినా గానీ కొంచెం టెస్ట్ గా ఉంటుంది బావుంటుంది చిన్న పిల్లలకు కూడా
కాకరికాయ కాకరకాయ చేయొచ్చ నీకు ఎలా చేస్తావ్ ఫ్రైయా పులుసా
నేను ఫ్రైయె చేస్తానక్క పులుసు ఎప్పుడు చేయలేదు ఫ్రై కాకరకాయ ఫ్రై కానీ కాకరకాయ పొడి కానీ చేస్తాను
పులుసేప్పుడు ట్రై చేయలే
పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు అంతగా తినరు కాకరకాయ అనేది తినరు నార్మల్గా అయితేనా నేను చేస్తే బాగా తింటారు అంటే చేది ఉండదనేసి బా తింటారు ఇంగ ఎవరైన్నా చేసినారంటేన్మా చేదు ఉంటుందని తినరు
బెల్ బెల్లమెస్తావా
నేను తీపి అట్లా ఏం వేను చక్కర అట్లా ఏం నార్మల్ గ ఏం వేయను
ఎలా ఎలా చేదు ఉండది ఏం వేస్ పల్లీల పొడేస్తావా
తీసేస్ పల్లీలు కూడా ఏం వేయనండి వేసేది పప్పుల పొడి మాత్రమే ఓన్లీ మ్ హు ఫస్టు కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కల్లు ఉప్పు వేసుకొని కాకరకాయకి పైన పిచ్చు అంత ఉంటుంది కదా అదంతా తీసేసి సన్నగా కో కోసి పెట్టేస్తాను ఒప్పు లొప్పులు ఆ ఉడక పెట్టను మళ్ళీ అలా నూనెలోనే తిరువాతి వేసేసి ఏంచేసి బాగా కలర్ చేంజ్ అయితది గోల్డ్ కలర్ లో వస్తది బ కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఎయించుతాను వాటర్ అనేది ఏం వేయను వాటర్ లో కడగడం మడ్కే ఆయిల్లోనే ఎయించేస్తాను ఆయిల్లోనే తిరువాత వేసి మనం తాలింపు లాగానే చేస్తాను
ఆ
ఒకవేళ టైం లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ ఎగస్టా వేసేసి ఏంచుత్తనా ఎయించిన తర్వాత ఆయిల్ సెపరేట్ చేసేసుకొని ఇంకా పొడి వేసేసుకుంటాను టైమ్ ఉంది అనుకున్నప్పుడు నార్మల్ గా తిరువాత వేేవేసేసి
ఇదే ఇప్పు ఇ లెమన్ నిమ్మకాయ పిండి చేసినా కూడా బాగుంటదంట ఓన్లీ ని మ్మకాయ వేసి
నేను అలా ఏం వేయలేదక్క నేను చేస్తాను కాని చేదు ఏమి ఉండదు చిన్న పిల్లలు కూడా బా తింటారు మావాళ్ళు కొంతమంది అయితేన అవును ఆ పులుసు కూడా బాగుంటుంది అది చేసే విధానాన్ని బట్టి వస్తుంది టేస్ట్ కూడా
ను బెల్లం వెస్తాను
అవు
ఎక్కువ నాన్ వెజ్ తింటావా వెజ్ తింటావా
వెజ్ తింటనా ఎక్కువ
మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాం నాన్ వెజ్ బాగా చేస్తాను నేను నాన్ వెజ్ నాన్ వెజ్ తింటాం ఏది తిన్నా మంచి మంచి చేస్తాను బయట ఫుడ్ కాకుండా ఇంట్లా చేసుకుని తంటే బాగుంటుందిని నా ఒపీనియన్ ఇది
ఆ
కదా
అవునవును అంటే నేను ఎక్కువ తినడం అంటే ఎప్పుడన్నా ఫ్రీ సండే టైమ్ లో ఇట్లా తిందను నేను
ఇట్లా అయితే మనం మంచిగా చేస్తాం కదా ఆ
అంటే వాళ్ళు ఆయలు ఆయలు ఎన్ని రోజులు వాడుతున్నారో తెలియదు అది నల్లాగా ఉంటుంది ఎప్పుడుది తెలిదు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నారో కూడా తెలీదు
అదేగా నాను
కొంచెం తినాలి ఫుడ్ తినాలి కానీ కొంచెం హెల్తీగా తినాలి ఒకటి వన్ టైమ్ టూ టైమ్స్ అయితే పర్వాలేదు అదే ప్పదే ఆ అనే తినకూడదు
ఎల్ది ఇంట్లోనే చేసుకొని తిన్నాం మనం ఓకేనా